ఆ గ్రూప్ లో పెట్టాలిసి మామూలుగా ఆ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాల్సి ఆ గ్రూప్ లో పెట్టిన గోయింగ్ టు టెంపుల్ అని వాళ్ళని చూస్తే రీల్ ట్లో పెట్టయ్ కర్మ రా అనుకుని మళ్ళీ డిల్లీ చేసుకున్నా ఈ రోజు పొద్దున చూసా దాన్ని అలా ఏందో మెసేజ్ ఇక్కడ పెట్టల అనుకుంటా రెన్ వాట్సప్లో సపరేట్ సపరేట్గా ల్ కొంచెం కొంచెం హ్యాంగ్ అవుతాంది ముందే ప్రాబ్లమ్ గా ఉంది సెల్ ఉ వాట్సాప్ ఇది అది బిజినెస్ బిజినెస్దిి క్లోజ్ అయిపోతంది పేరెంట్స్ అందరిక వాట్సాప్ పెడతారు పెట్టాలా ఎవర టచ్ అదది కొంచెం బాగా హ్యాంగ్ అయిపోతు త సెల్లు సెల్లు దానికి ఇ సల్ పెట్టి ఆ నెంబర్కి దీ ఇంగ నెబర్ ఇ సల్ పెడితే తప్ప వాట్సాప్ నాకు ఇది అవ్వదు టైమ స ఇవట్ల ఫుల్ బిజీగా అనిపిస్తుంది కానీ వరకు ప్రసస్ కనిపించట్లా మాట్లాడిన వాళ్ళతో మాట్ సరే మాట్లాడి ఆ సరే ఇప్పుడు అయిపోతుంది అడ్మిషన్ అనిపిస్తుంది ఒక ఫైవ్ టెన్ అడ్మిషన్స్ అయిపోతాయ అనిపిస్తుంది రాసి కొచ్చ సారికి మ లే లేదండి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తో జాయిన్ అవుతార అనుకుంటు న్నాడు మాకైతే చాలా ఇష్టము ఆ ఆల్మోస్ట్ల్ ఇప్పుడు పేరెంట్స్ మ మొత్తం పిల్ల ఇప్పుడు ఎవరైనా అంతే అనుకో మనమైనా అంతే అదే వాళ్ళ మీదని ఆ ఒక ఐదు మంది అక్కడ జాయిన్ అవుతారనంటే ఐదు మందిలో మన పిల్లవాడు ఉండిపోతే బాగుంటుంది వాళ్ళకెమన్న దన ఉద్దేశం తో జాయిన్ చేస్తున్నాడు అలా చాలా తెలుసా పేరెంట్స్కి పిలవ ఇష్ట కొ వచ్చిన వారమలా అలా అయితే ఐదారు అడ్మిషన్ తెలుసా పొనీ మన ఫ్రెండ్స్ సరే పేరెంట్స్ హాస్టల్స్ కి పంపించట్లా ఆ వన్నీ లేమా ఇక్కడ ఎ కోరికేయాలి కొంతమంది ఇంకొంతమంది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ వాళ్ళకు కూడా వేరే బ్రాచ్ బ్యాచ్ ఉంది అన్నమాట ఆ అదే క్వాల ఇది కాని కొంచెం లెక్చర్స్ వాడతారు నా ఒపీనియన్ లో అయితే చదువు మొత్తం అదే ఉంటుంది ల్ డిజిటల్ దే ఉంటుంది అ అదే ఉంటుంది
ఉ ఉ
వాళ్ళు టాప్ బ్యాచ్కి బచ్కి కొంచెం వేరియషన్ ఉంటది
అదలక్షర్స్ మార్తారు
మరతారు మక్సిమం కుదర్చట్ట సెట్ అవ్వదు లెక్చరర్స్ ని రెండు మూడు సెట్లు తీసుకుంట తప్ప వాళ్ళకి సెట్ అవ్వదు ఎందుకంటే జే ఇ నీట్ మా అన్నిీ ఉన్నాయి కదా అది ప్రాబ్లం అవుతుంది సపరేట్ సపరేట్ క్లాసెస్ అందరిని కూర్చోపెట్టి నీకు తర్వాత నువ్వు జయి కి వెళ్ళిపొ ఇది వెళ్ళి పొ అల ఎం సెట్ చేయట్లా వాళ్ళని జయి వాళ్ళలనంత ఒక చోట అడ్వాన్స్ వాళ్ళనంతా ఒక చోట జస్ట్ మెయిన్స్ వాళ్నంతా చోట అలా పెట్టేస్తున్నారు అన్నమాట
ఉమ్
అలానే ఫస్ట్ లోనే ఫిల్టర్ చేసి పెట్టేసుకుంటున్నారు ఇంక ఇక్కడ ఏం డివిజన్ ఉండదు నాకు ప్రజెంట్ మాకు తెలిసిన కరికులం ప్రకారం అయితే ను టాపర్ వి నువ్వ అక్కడ ఉండాల టాప్ క్లాస్ లో ఉండాల ఫిల్టర్ చేస్తారు చూడు కొన్ని కాలేజెస్ లో అల ఎం ఉండదు వాళ్ళను కూడా వీళ్ళతో పాటు తెచ్చే ప్రాసెసే ఉంటుంది ఇక్కడ మెయిన్ ఏమంటే డౌ డౌట్ డెస్క్ అనే ఉంటుంది సపరేట్ గా లెక్చర్స్ కూర్చుని ఉంటారు వీళ్ళ కోసమే
అదే లే
ఏ డౌట్ వచ్చినా పోయి వాళ్ళు నిఅడగోచ్చు అన్నమాట ఆ సబ్జెక్ట్ టీచర్స్ తో పాటుగా అక్కడ వాళ్ళ కూడా డౌట్ క్లియర్ చేసుకోవచ్చు అదే ఇంక చెప్పలంటే అంట ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని పెడతారు వాళ్ళు ఈ ఆన్లైన్ లో అయినా ఎవరో ఒకరు ఆ డౌట్ క్లారిఫై చేస్తనే ఉంటారు పిల్లలలకు వచ్చిన డౌట్ ఆన్లైన్ లో ఉంటుంది ఆఫ్లైన్ లో కూడా ఉంటుంది అనమాట
ఓకే
వేరే యాప్ ద్వారాన్నా డౌట్ క్లియర్ చేసుకోవచ్చు వాడు వాడి ఐడి ప్రకారము ఇదన్నా ఫోన్ అలోలేదు ఆడేస్ అసలకైతే తెలిదుగాని హాస్టల్ పిల్లలకి ఫోన్ అలో లేదు
ఓకే అదేంటి హాస్టల్ పోనే లేకపోతే ఎట్లా పేరెంట్స్ మాట్లాడాల
డిజిటల్ కార్డ్ ఉంటే ఆ కార్డు ప్రకారము పేరెంట్స్ కి ఒక త్రీ మెం త్రీ నెంబర్స్ యాడ్ చేస్తారన్నమాట మనకి ఆ ఎస్టిడి బూ ఇ లో ఒక ఫోన్ ఉంటుంది చూడు
ఆ ఆ
దాంట్లో కార్డు పెడతారు కార్డు పెట్టి ఇదో కార్డు పెట్టేసిన తర్వాత మళ్ళ ఫోన్ వెళ్తుంది వాళ్ళకి పిల్లలకి పేరెంట్కి అలా త్రీ నెంబర్స్ యాడ్ చేస్తారు అలా పోతుంది కాల్స్ ఆ ప్రస్తుతానికి ఐతే అదే ప్రాసెస్ అని చెప్పారు ఇంకా ఏమి తెల్సా ఇక్కడ ప్రాబ్లం ఏమంటే స్టూడెంట్స్ ఎప్పుడు ఉంటారు ఎందుకు ఎంటే నీకు లాంగ్ టైమ్ షార్ట్ టైమ్ కూడా జరుగుతా ఉంటుంది వాళ్ళకి సపరేట్ గా ఉంటాయి క్లాసెస్
ఓకే ఓకే
ఇప్పుడు హాస్టల్ రూమ్ కెళ్ళాం కదా నిన్న వెళ్తేలాంగ్ గర్ల్స్ రూమ్ లోనే గర్ల్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు లాంగ్ టర్మ్ వాళ్ళు
ఫిఫ్టీ మెంబర్స్ లాంగ్ టర్మ్ దేన్కి బైపిసి క ఎంపిసి కా
ఫైవ్ జీరో బై పి సి ఇలా ఎంపీసి కి ఎక్కువ తీసుకోడు బై పి సి కే ఫిఫ్టీ మెంబర్స్ హాస్టల్ ఉండారు లాంగ్ డేస్ కాలర్లో కాకుం హాస్టల్లో ఉన్నాం
ఆహా
రాము హాస్టల్లో తిప్పి చూపించుకుంటా వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ పిల్లలు ఉన్నారు ఇడ అనేసి చూపించింద పిల్లలంతా లేడీస్ అలో అనమాట జెంట్స్ అలో లేదు పేరెంట్స్ అయినా ఎవరైనా కింద ఉండాల
ఆహా
మీడి తీసుకోవడానికి పోతామంటే కూడా లేడీస్ మా ఇద్దరిని పంపించినార అనమాట ఎపుడు జెంట్స్ని పేయి వరకు అల్లోవ చేయారు ఉ వార్డర్స్ ఫుడ్ అంతా చేసే వాళ్ళంతా ఏడి స ఒకదా
అదేలేే
క్కరుగానే ఉంది
ఉమ్
ఉమ్ ఎవరు అలలేదు గ్రౌండ్ ఉంది ఇంకో విషయం ఏం తెలుసా వీళ్ళకిటి వీటికి గ్రౌండ్స్ ఉట్టావు కదా హ్యాపీ గ్రౌండ్ ఉంది వీళ్ళకి పిల్లలకి ఆడుకోవచ్చు ఇంట ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా బ్రౌన్స్ ఉన్నాయి డేస్ కాలర్ కదా ఎమ్ కానిప్ స్ట్ఇలగ్రౌండ్ నాకు కనిపించలగాని ఇది అఔట్ సైడ్ కదా హాస్టల్ వాళ్ళకి ఉమ్ గ్రౌండ్ ఉంది మెస్రూములో వచ్చేసి ఒక దాదాపుగ ఒకే సారి ఒక ఎనభై మంది
అవునులే పెద్ద హాళ్ళుఉంటాయి ఉమ్
పెద్దహాల్ ఉంది షేర్స్ పట్టెసి టే బుల్‌సేసున్నారు టీవీ ఉంది అక్కడా
ఆహా మా వాడు మా పెద్దొడు హాస్టల్లో ఉం టాడు కదా వాడు మొన్న వచ్చినప్పుడు హాలిడేస్ లో షిన్‌చాన్ పెట్టుకొని చూస్తున్నాడుటీవీలో అదేంద్ర షిన్‌చాన్ పెట్టుకొని చూస్తాన్నావు నువ్ బీటెక్ వచ్చామంట అంటడు మా మెస్సులో టీవీలో అదే వెళ్తుంటది ఇప్పుడు అదే చూస్తామ తింటామ అని చెప్తున్నాడు అహ అ అందరు అది పెట్టుకుని చూస్తారంట అక్కడ క్యాంటీన్ లో
ఉమ్
అధే ఇంకా షించన్లు అ
ఉహు ఆ మాదుం లోపటే పని చూస్తాడు అదే ఇంకా జరుగుతూనే ఉంది అది
కదా
సెద్దికదా
చెన్నై అది చీహ చెన్నై చెన్నై అక్కడనా రాలేదా
ఈ ట్వంటీ ఎయిత్ కి ఏదో వస్తాడు ట్వంటీ ఎయిత్ కి వస్తాడంట నేను పండక్కి రావాలా తర్డ్ సాటర్డే లీవు
ఆ
థర్డ్ సాటర్డే లీవు ఉంది పండగది కల్సోచ్చేసింది స్తే ఉంటాడు రెండు రోజులు మళ్ళీ ట్వంటీ ఎయిత్ నుంచి ఏదో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ అంటున్నారు అప్పటికి ఇంటర్నషిప్ కి అప్లై చేసుకున్నాడు చెయ్యాలనేసి వేరే దానికి పెట్టున్నాడు వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తారు ధోనీ ఏవో జరు తనే అదేదో ఇద అంటాడు ప్రాజెక్ట్ అంటాడు హో
అంతే ఉమ్ వస్తా ఉంటడు ఇప్పుడు థర్డ్ ఇయర్కీ వస్తాడా
ఆ
రేపు జూన్ కప్పుడే థర్డ్ ఇయరు మొన్న మొన్న బీటెక్ కెళ్లి నెట్టుంది ఉమ్ మా వాడు మొన్న మొన్న వెళ్ళినట్టుంది జూన్ నుంచి వాడు సెకండ్ ఇయర్ ఏప్రిల్లోనే ఉంది వాడికి ఫస్ట్ సెమ్ మా వర్స
ఇక్కడ డిఫరెంట్లే వీళ్ళకి సెమ్ వైజ్ ఉండది ఇక్కడ వీళ్ళకి ఎలా అంటే ఫిఫ్టీన్ డేస్ ఒక కోర్సు ఫిఫ్టీన్ డేస్ ఒక కోర్సు టెన్ డేస్ ఒక కోర్సు అది లేకపోతేనే ఒకటి మోడల్ ఎగ్జామ్ అని పెట్టేస్తారు ఒక వీక్ లో ఇంకా నెక్స్ట్ వీక్ కి యూనివర్సిటీ ఎగ్జామ్ అని పెట్టేస్తారు
ఆ
అంతే మొన్న అదే ట్రావెసింగ్స్ సార్ వచ్చేసారు కదా ఫిఫ్టీన్ డేస్ కోర్స్ చేసేది ఉంది
మ్మ్
ఒక వన్ మంత్ కలిసి వస్తుంది తర తరగా చేసేసుకోవచ్చు లే మమ్మీ ఏం టెన్షన్ లేదు అని చెప్పాడు సహస్కోరారు కే బ్లాక్ లో పడితే ఇబ్బంది కదా ఏం హెల్తు ఇష్యూ వచ్చిన ఏం వచ్చిన ఆ అటెండెన్స్ ఏ హెల్త్ కి లేదు అక్కడ
మ్మ్
మ్మ్ నువ్వు మల్లి రాస్కో అంతె కాేదే ఉంటారు లేద వీళ్ళకి ఇచ్చినడు చూడు ఆ మన ఫ్రెండ్ వాళ్ళ కొడుకి ఇచ్చారు కదా మన ఫ్లైట్ లో వచ్చి హెల్త్ ఇష్యూ వచ్చి అప్పుడు ఇక్కడ ఏమిలె నువ్వు హెల్త్ ఇష్యూ అన్న వచ్చిన యాప్సెంట్ యాప్సంటే ఎమీ మళ్ళీ సిద్ అలా ఉంది ఫుడే కొంచెం ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ ఇయరు బయట ఉండడానికి ప్లానింగ్ జరుగుతుంది
ఓకే ఓకే
హర్షగా లేకుండా
ఆ
ఏమంటే అవి ఆన్ని చూసుకొని ఎంత పడుతుంది ఏం పడుతుంది అని పెట్న తమిళ వచ్చే వాళ్ళు ఒక పేరెంట్ ఉన్నారు కదా ఒక అబ్బాయి పేరెంట్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడి పెట్న నీట్గా అంత కనుక్కొని ఎంత ఏం బ్రోకర్కి ఇరవై అరవై వేలంట ఎందుకు ఇస్తాము అని చెప్పిన నేను పర్ హెడ్ ఇరవై వేలు ఇవ్వాలండి ఇరవై మేలు ఇవ్వాలంట బ్రోకర్
న నెలకా
ఆహా ఫస్ట్ స్టార్టింగ్ లో బ్రోకర్కి ఇచ్చేయాలంట ఇచ్చేస్తే వాడు రూమ్ అడ్జస్ట్ చేస్తే రెంట్ ఇచ్చుకుంట రావాలంటా వడ రూమ్ అంట ఓనర్ తో మాట్లాడేసి ఓనర్ ట
ఉమ్
వీడికే అంట అందరు కలిపి ఐదుఐదు వేలు వాడికి ఏదో కమిషన్ లే ఇప్పుడు సంఘానికి మేము మూడు చేసుకుంట బతికిన బిక్షదానిలగా అదలే కు ఇంఘోరం ఎందుసాం మా సంఘంలో ఇ మేము డబ్బు తీసుకున్నా ఇంట్రెస్ట్ తిరిగి కడుతున్నా అసలు కడుతున్నా ఆ అమ్మాయి వేరే అమ్మాయిలు తీసుకుంటను కదా షేరింగ్ ఇద్దరము వేరే నేను ఆ సరే హా